ఆలా ఫైవ్ మినిట్స్ ఏమో అయింది అపుడే
టింగ్ సవి
ఆ రాలేదు ఎం పాడో థర్టీన్ కాల్స్ అయ్ అంతే నా
అఉహు అ వి ఇస్తాం కద మే వన్ టూ త్ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా రేటింగ్ అట్లా నాకొచ్చింది
లే ఎంత
హామ్ మీ గిరీష్ ఫోన్ చేశాడని మీ
రాను మీ చెల్ల
వాడు ఫోన్ చేస్
ఉమ్ దీంట్లో ఏం మాట్లాడుకుందామే దీని గురించి మాట్లాడు నేను నార్మల్ కాల్ చేసాను మళ్ళీ మాట్లాడదాం
ఉ ఉ
మీ అత్త మీరు కా నేను ఇస్తాను మా ఊరు ఆ పుల్లబాద్ చేపిస్తాన్నవా
ఉమ్
పాప తెచ్చిస్తుంది నీకు నువ్వు అట్లా ఇచ్చి రాను అంటే
మండే రావా
ఉహు
ఎందుకు మీ
అమ్మకు బాలేదు ఆ
హామ్ సరేగా అయితే ఈరోజు కాలేజ్ లేదు కదా
ఎప్పుడువా
ఈరోజు
ఈ రోజు లేదు ఆడ నై నైట్ మెసేజ్ వచ్చింది
ఆ ఏదు మే అమ్మా మూడు రోజు తిరిగే పనే ఆ రోజు వచ్చిన రోజు అయితే మా మార్నింగ్ ఫుడ్ లేదా మధ్యాహ్నం ఫుడ్ లేదు పైకి వచ్చినా
ఆ
ఈవినింగ్ ఫైవ్ కి వచ్చి అ అప్పుడు తిన్నామే నేను మళ్ళా
ఉ
మల్ల నైట్ మల్ల ఇవి షాపింగ్ మల్ల సిక్స్ తర్టీకి పోయినా ఎయిట్ తర్టీకి వచిన్నా పండుగ రోజు నిన్న పండగ గదా నిన్న గుడా తి తీసుకునేస్తిమి
అజిత్
నువ్వెప్పుడు తీసుకుంటావ్ బ్యాగి జీన్సు ఇ
ట్యూస్డే తీ తీసుకుందాం అనుకుంటా మా అన్న కడిగిన అందరూ అన్నోళ్లు వాల్ల చెల్లికి రంజాన్ బట్టలు తీసినారు నువ్వు నాకు తీసి నాకు జీన్స్ డబ్బులుసిన కొనేద్దాం
అ బ్లాక్ బ్లాకే వేసుకుంటావా
చూద్దము ఉంటే
ఎయిట్ హండ్రెడ్ అయింది నాది నిన్న ట్లాదె
మేబి బ్లూ బ్లూ అనుకుంటాన్నాను.
ఉమ్ నేనది వైయల్ ఆరంజ్ ఆరెంజ్ టీషర్ట్ ఉన్నింది చూడు కాలర్
చూదాము ఎట్లా అనుకుంట లాగా వ కట్టేసి మళ్ళీ దాని పన ఏమన్నా న లేకుంటే ఉబి లాగో వేసుకోని
ఉమ్ అది నాకు బానే ఉంది. అడిగదా ఆ దాబ్ బ్రౌన్ ది కాలర్ వచ్చి ఉమ్ అది తీసుకో అది మామ్ అది మా అమ్మ అదె తీసుకోమనింది మా అక్కకి చూపిస్తుంది మా అక్క వాళ్ళు అవే తీసుకోమన్నారు అ ఇంగ ఆ రోజు చలిపాకి ఫోన్ చేసింటే వాళ్ళు వాడు అదే తీసుకోమన్నాడు.
ఆ
చెల్పాయ అనేది పేరు గాదు నేను ఊరికే అట్ల పెట్టుకోండేది అంతే
ఉమ్ ఆంటీ అంకుల్ అంతా బాగున్నారా
అందరు బాగున్నారు మే అమ్మ
ఉగాది పచ్చడి యాడ
ఏమి ఎవరు చేసినాము మేము ఎందుకు చేస్తాము.
అ
ఏం ఏంది చింతకాయ అంత కలిపి అవి నీళ్ళేసి మామివిడికాయలు అవి కోసి చేస్తారు ఏ ఏందు కది ఊరికే
పాది స్కూలో చేసింతే ఉగాది సంబరాలన్నీ ఆ రోజు ఇచ్చిరి వప్ప రకరకాలు చూ
ఆమె కారం పొడిస్తే వేస్తారు చె ఉప్పు వేస్తారు చెకిర వేస్తారు బెల్లం వేస్తారు నీళ్లు వేస్తారు చింతకాయ వేస్తారు మామిడికాయ వేస్తారు యాపాక వేస్తారు మల్ల పచ్చి మిరప కాయలు మ ఇలా తు మల్ల యాసరి తట్లో ఒకొక్క రకంగా ఉంటుంది ఒక ఒకసారి తీయ ఉంటుంది ఒకసారి కారంగా ఉంటుంది ఒకసారి పొల్లగా ఉంటుంది ఒకసారి చేరుగా ఉంటుంది
ఉ షెడ్రుచులు
ఉమ్ మీకు రేపు కదా బంధువులంతా వచ్చేసినారా
ఉమ్ అవ్వరు లేరడ మేము ఉన్నా అనేది మాకు వాళ్ళు ఎవరు రాలా
ఆ ఆ ఏం అబ్భి ను ఫోట టీన్ హండ్రెడ్
ఏసేసి ఎందుకులే పెట్టుకునేది మీద రేపేసేస్తాను
ఆ అడిగా నేను ఏమన్నా అడిగితిన ఎందుకు అప్పుడే చేసింది అని చెప్పా
ఏసనా థ్యాంక్
ఆ ఎందుకు ఎ ఏంది నేను ఏమైన్నా అడిగినా నా పెట్టుకోమని చె పోద్దు అనే నా తెలియదమ్మా అదిలా చేసింది నేనేం చెప్పినా పెట్టుకోమే రెండు మూడు రోజులు అయినా మళ్ళీ ఇద్దులే అని చెప్పినాను లేకపోతే వద్దే వద్దు అని కూడా చెప్ కానీ ఆ పిల్ల వేసింది అ ఏ
న టైమ్ చెం చేసా టైంకి చెల్ల
ఉమ్ అడిగితే అది తైనే చేస్స్తాను మేమ్మా
ఉన్న అలయి
నేను ఇప్పుడు వేసుకున్నానే సిల్వర్ చయిన్ అది కాకుండా నా ముంద అంతా ఇంకోటి చన్నది వేసుకోన్న చూడు
ఉమ్
శేల్ రదశష్మి నిన్న
అంబేష్ నావా
అమ్మనా అమ్మిచ్చేసింది రెండున్నాయి నయ్నా పీ మొన్న బట్టలు పోయినప్పుడు ఇంకా మా బట్టలు పెడతాం మేము ఇంగ దానికి డబ్ బ్బులు లేదు మా నాన్న ఈలే ఇంగ సరిలే మాయ్ చేను పెట్టేద్దాము అని చెప్పి పోయి పెట్టేసే అంగ ఆ సిక్స్ హండ్రెడో ఏమో వచ్చింది దానికి ఇంగా దాని కి పద్నాలుగు వందలు చేర్ల బోయిన ఏడు వందలు ఏడు వందలు చీర దీయిచ్ మా ఆ మా మమ్మీని తీసుకోమంటే తీసుకోలా ఇంకా మా అన్నకి రెండు జతలు మా తమ్ముడు రెండు జతలు షర్ట్ లు తీయిచ్చినా
ఉమ్
అంతా మూడు వేల ఎనిమిది వందలు ఏమో వచ్చింది మి అమ్మ ఆ వాడిది రెండున్నర్ర వెయ్యి ఉన్నిందా వాడు రెండు వాడిది ముందు పదైదు వందలు ఏస్నాడా మొన్న పుంగునూరు జాతరప్పుడు పదైదు ఐదు వంద వెయ్యి రపాయలు ఏస్నాడు రెండున్నర్ర వెయ్యి ఉండె ఆది కూడై పయా ఇప్పుడు ఫోన్ పే లొ పదిహేడు రు పాయలుంది మే ఇప్పుడు మళ్ళా వాడు రెండున్నర వెయ్యి అడ్జస్ట్ చేసేయ్యల ఏమన్నా చే
ఇంకెట్లా ఐపిచ్చేస్ తవో ఏమో డబ్బులు కారణంగా
నేను గదా చానా వేస్ట్ చేస్తా కదా నేను
ఉమ్ ఊ
మనం మనం మిక్స్ చేసేది ఎక్కువలే
ఉమ్ ఇంక మాయన్న వచ్చినాడు పం అందుకని రెండు షర్ట్లు తీసిస్సి మా తమ్ముడికి రెండు షర్ట్లు తీసి ఒక షర్ట్ సిక్స్ ఎయిటీ పడింది మళ్ళా ఇంకా రెండు షర్ట్లు ఫోర్ హండ్రెడ్ అట్లా పడినాయి ఆహ్. ఆహ్ వాళ్ళకి చెప్తే ఏమంటాడు తెలుసా చిన్ను నీకెందుకు అవిన్ని ఆహ్ వాళ్ళు నిన్ను అక్కలాగా చెల్లెలాగా చూడను కూడా చూడరు నువ్వు ఎందుకు చేసి ఇచ్చేది. వాళ్ళు ఏమైనా నీకు తీసి ఇస్తారా. ఉండకపోతే నీకు బట్ట్ బట్టలు లేకున్నా వాళ్ళకి తీసిస్తా. నేను తీకోను ఆ డ్రెస్ తీసుకొను రా నేను. ఆహ్. వాళ్ళకే తీష్నవ ఇదేం ఇట్టా ఎంతైనా అన్న తమ్ముడు కదా వాళ్ళక్ లేకపోయినా నాకు ఉంటుంది కదా. దా అంటే ఉమ్ సరే లే నేను వండిటేవాడు. మట్లాడలే. సరిగ్గా ఈరోజు ఆహ్ నైట్ ట్వల్వ్ థర్టీ కీ వాడికి మెసేజ్ చేసినా భయమేస్తోంది ఎందు ఓ మా అక్క చచ్చిపోయినట్లు. కాల్ వచ్చింది మే. మా పెద్దమ్మ కూతురు.
చేయ్ మల్ల పైకి పోయి.
ఆహ్. అట్లా కళ వచ్చింది పన్నెండున్నరకి మళ్ళ వాడికి మెసేజ్ చేసిన మళ్ళీ నిద్రపోయినా ఒంటి గంటకి అంతా నిద్రపోయినా ఎయిట్ కి లేచినప్పుడే మార్నింగ్. ఆహ్.
బాయ్ ఇదేర్ బాత్ కరో ఆ.
ఆహ్. ఏంది. రేష్మా. ఆహ్. ఉమ్. అలా ఏం లేదు తీయద్. హే ఈశన్. రాయిట్లా. రా ఇలా. ఇప్పుడు ఈడ పాప ఉంది ఆడిపించుకోవచ్చు కదా. ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావ్. స్లిప్పర్స్ ఏవి. పాపతో ఆడుకోపోయి ఇషాన్.